హలో హలో ఏం చేస్తున్నరండి
ఏమున్నది కాలి మీరేం చేస్తున్నారు
నేను కూడా కాలి అండి ఇప్పుడే లంచ్ చేసినా ఆ లేట్ గా చేస్తామండి
అవునా ఇంకేంటి విశేషాలు
ఏముందండి ఏం లేదు మీరే చెప్పాలి ఏమన్నా
ఏ ముంది కాలీ ప్రజెంట్ అయితే మామూలుగా పిల్లలకు కథలు అయితే చెప్పాలని నేర్చుకుంటు ఉన్న నేర్చుకుంటాను కథలు
అవునా మాకు కూడా చెప్తారా మరి వీలుంటే కథలు తెల్వవా ఇలాంటివి ఆ
నీతి కథలు ఉంటాయి మామూలుగా అందని ద్రాక్ష పండ్లు అని కొన్ని ఇట్లా కుక్కది పాముది గాడిదలు గుర్రాలు చిన్న పిల్లల కథలు ఉంటాయి కదా మా బాబు ఎల్కేజీ చేస్తాండు అయితే ఆయన కోసం అని తీసి పెెట్టినా
అవునా
అయితే నేర్పుదామని తీసి పెట్టినా గాని ఇగ ఊకే నేర్చుకుంటున్నా నేను కూడా వాళ్ళ ముందు చెప్పాలంటే ముందు రాయించాలి కదా అని
నాకు కూడా చెప్తారా అండి నేను కూడా మా మా పిల్లలు కూడా ఉన్నారు నేను కూడా వాళ్ళకి చెప్తా
చెప్తారా ఖచ్చితంగా చెప్తా
ఆ చెప్తామండి మా వాళ్ళు కూడా చిన్న పిల్లలే ఒకలు యూకేజీ ఒకరు నర్సరి
అవునా
మ్మ్
చెప్తా ద్రాక్ష పండ్లు సాధించిన నక్క అని ఒకటి కథ
చెప్పండి
అయితే ఒకనొక అడవిలో నక్క బాగా తిరుగుతూ ఉంటదట అంటే అడవిలో నివసిస్తూ ఉంటది అయితే అది రోజు రోజు ఆహారం కోసం మొత్తం అడివి మొత్తం గాలిస్తూ ఉంటదట
అవునా ఎందుకని ఆహారం కోసము
ఆ ఆ ఏదైనా తింటదంట అన్నిటి కోసం తిరుగుతుందట రా ఉంటదట నక్క నక్క అయితే ఒక రోజు ఏమైందంటే దానికి అంటే వెళ్తా ఉంటే ఒక చెట్టు ద్రాక్ష చెట్టు కనిపిస్తుందట అవి గుత్తుర గుతురకే దాని చెట్టు నిన్న పండ్లు కనిపిస్తాయిట అతే ఇట్లా వేలాడుతూ కనిపి వచ్చేసరికి దానికి వేరే రకమైన ఆహారం అనేసి అదేం చేసింది ఎలా అయినా తినాలి నాకు అది చూడ్డానికి నాకు ఆ కడుపు నండిపోతుంది ఖచ్చితంగా అది నా కడుపు నింపుతుంది అని ఆశ మొదలఐ బాగా అంటే బాగా అది నల్లని ద్రాక్ష కాబట్టి నిగనిగాలా డుతూ కనపడేసరికి దాన్ని నోరు ఊరిందట
మ్ మరి అవి అవి తింటాయి అసలు అవి
అవి తింటాయట ద్రాక్ష పండ్లు తింటాయట అయితే వాటిని ఎట్లైనా తినాలి అని దాని మనసుు నిండా అనుకుందట ఇగ అవి పైకి చాలా ఎత్తులో ఉన్నాయి అవి ఎట్లైనా నేనే కోసుకొని నేనే తినాలి వేరే జంతువు ఏవి తినొద్దు అనేసి ఇగ అది మొత్తం దాన్ని ఊక పైకి ఎగిరి దూరం నుండి ఎగిరి ఏదన్నా కట్ కట్టే తీసుకొచ్చి ఇట్లా ట్రై చేసిందంట బాగా
మ్
అసలే అందలేవాట ఎంతసేపు ట్రై చేసినా అందలేదట పొద్దున వచ్చిన నా కా మధ్యానం దాకా అందలే దట్టా
మరి దానికి దానికి చెట్టు ఎక్క రాదా మరి
ఎక్కరాధాంట
అవునా
మామూలుగా పందిరి లెక్క ఉంటే ఆ పందిరికి ఇట్లా అది తీగనేద ద్రాక్ష చెట్టు అంటే తీగనే
ఆ తీగకైతే అది ఏదైనా ఒక తీగ అంటే ఏదైనా ఒక చెట్
చెట్టుకుంటయా అయితే చిన్న పందిరికి ఉంది అనేసి చెప్పారు అనమాట అయితే ఆ పందిరి ఎక్కుతున్న ఉంటదో ఉండదో అని తాని మనస్ అసలా అనుకున్నదో ఎట్లనో దానికి ఎక్కడానికి రా అంటే ఆలోచన రాలే కావచ్చు అయితే అదేం చేసింది ఆ ద్రాక్ష పనుల కోసం సాయంత్రం దాకా అనుకున్నదట ఇగ అందని ద్రాక్ష పుల్లన అనేసి మనుషులు అనుకుందట ఇక పోదామని చూసిందంట కొంచెం దూరం పోయి మళ్ళా వచ్చి నేనెట్లయినా తినాలి ఖచ్చితంగా ఇవి ఏవో మంచి ఆరోగ్యానికి మంచి కలిగించే పండ్లు ఎట్టుంది అనేసి మళ్ళ వచ్చి మళ్ళీ నుండి బాగా హై జంప్ చేస్తాది కానీ అట్లా అందుకుందామని చూసిందట అట్లా అందుకుంటే అప్పుడు దొరికింది అంట ఇగ అంటే గుత్తి అందుతే ఇంకా అన్ని తీస్త కోని అప్పుడు అది పడలేదంట పైకి ఎగిరి అవి అందుకు కుందట రెండు ముందు కాళ్ళ తోటి అందుకని తే పి తిన్నదంట దాని కడుపునిండా తినేసి పోయిందంట ఇగ అప్పుడు దాంట్లో నీతి ఏంటంటే కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఎప్పటికైనా ద అంటే మన దగ్గరికి వస్తుంది అనేసి నీతి ఎందుకంటే పొద్దున్నండి సాయంత్రం దాకా ఉన్నది కదా అది
ఆహా అంటే అవి అవి
చాల
దానికి దొరికింది కదా ఏ దానికి దొరికే వరకు కతం ఏ పనైనా కూడా
ఆ ఆ దాని మనుసుులో అనుకుందంట ఇగ ఎందుకంటే అది పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిరిగిందంటే గొప్ప విషయం కదా మనం దీ ఏంటంటే కొన్ని పనులు మనకు తొందరగావు కాబట్టి ఎదురు చూసి అయినా కొంచెం చిన్న చిన్నగానైనా చేసుకోవాలి గాని మనం మొత్తమే వదిలేయద్దది మనకు మన వల్ల కాదని వదిలేస్తే ఇబ్బంది అనేసి నక్క ద తెలిసిందన్నమాట
మ్ హు అంటే లేటయినా మంచిదేగా నీ కొంచెం ఆగయినా కూడా దానికోసం ఎదు ఎదురు చూడాలన్నట్టు దానర్థం.
పూర్తి పూర్తయ్యే దాకా ఉండాలి దాన్ని పట్టుకునే ఉండాలి అనేసి దాంట్లో నీతి.
మ్ హు బానే ఉంది. మ్
అట్లాంటి కథలు చిన్న చిన్న పిల్లలే చిన్న చిన్న కథలు
మీ మీ బాబు మీకు మీ బాబుకు రాంగానే చెప్పేస్తావా కథ మరి రో రో అవునా రోజ్ చెప్తావట్లనే అవి మీరు రోజుకొకటి రోజుకొకటి చెప్తావా
రోజుకోక్కటి చెప్పుదాం ఎందుకంటే తనకి ఫస్ట్ అర్థం కావలి కదా చిన్న మైండ్ సెట్ కాబట్టి ఇంగసలు అర్ధం కాదు కదా అనేసి ఇప్పుడుప్పుడే స్టార్ట్ చేద్దామని చూష్నా చెప్పాలి. చెప్ప్ తే తను కూడా అర్థం చేసుకుంటది కదా అట్లాంటి కతలు నీతులు తెలుస్తాయి కదా దాం తోన నీతి ఏంటో ఏ పనయితే వదిలిపెట్టుద్ది అనేసి ఆ కొడుక గాడిద కొడుక్ తది వందలు కతున్నది అది కూడా
ఆ నేను కూడా మా బాబు వాళ్ళకు చెప్పాలైతే నిన్న చూసన్న నేర్చుకోవాలే నేను
ఆ ఆ
బానే ఉంది. మరి నీకీ ఐడియా ఎవరిచ్చిర్రా
ఐడియాన ఈ వస్తుూనే ఉంటాయి మామ్ ములుగా మన యూట్యూబ్లో చూసినా లేకపోతే వేరే పని గురించి చూసిన మనం పిల్లలకెట్లైనా చేయాలని చూసినా అది వస్తూనే ఉంటుంది కదా ఐడియా ఎవరొకరు అంటునే ఉంటారు.
మ్ హు మ్ హు అవునా నేనైతే ఇప్పుడు నీదింటాను కాబట్ ట్టి. నేను అట్లాంటాన మరి నాకు తెలవది.
అదే అదేవరొకరు చెప్తేనే మనం కూడా అర్ధమయిద్ది కదా అట్లా యూట్యూబ్లో పిల్లల కోసం వాళ్ళ తల్లిదండ్రులు ఎట్ల కష్టపడతారో అవన్నీ చూసి నేర్చుకుందామనేసి నేను కూడా ట్రై చేద్దాం ఒకసారి ట్రై చేస్తే వాళ్ళకి కూడా తెలుస్త నాలెడ్జ్ పెరుగుద్ది కదా
అవునవును.
మళ్ళీ అనక్ క్కలెక్కన వీళ్ళు కూడా ఏదన్నా పని స్టార్ట్ చేసినప్పుడు అయిపోయేదాకా వదిలిపెట్టొద్దనేసి కూడా అర్థమయ్యిద్ది కదా మా చిన్న బాబు కూడా పాట పాడ్తాండూ అక్క లెక్కా
ఆయన్కూడా అర్థమైందే ఏమో కథ నాకు చెప్తాంటే
వాళ్ళక్కని కొట్టి పాట పాడతాన్నాడు.
ఆ
ఆ ఉ
మళ్ళీ అన్నయ్య కళ్తే చాలా సాయం కలరు కలర్ లో తీసుకుంటే బాగుండేది కానీ కలర్లో తీసుకోలేదు నేను. ఈ కలర్లో కొంచెం ఎందుకనేసి
అవునా
మ్మ్ కలర్లో తీసుకుంటే ఇంక కలర్ఫుల్గా ఉంటాయి అని మనం చెప్పడానికే కదా
ఆహా కథలు చెప్పడానికేనా
అవును.
ఏంటివవి.
ఇవి ఫొటోసు కా కథలు చెప్పడానికి తీసుకున్నా కదా
ఆహా అది గానీ ఇంకా వేరేదా అని అర్ధం గాలే అందుకే అడిగినా మళ్ళా
అవునా
మీ చిన్న బాబు బాగా అల్లరి చేస్తడా మీ చిన్న బాబు బాగా అల్లరి
ఆ మీకేమన్నా కథలు వచ్చా ఇంకా
ఏమి కథలు గిట్ల ఏం రాయలేదురా అందుకే నిన్ను చూసి నేర్చుకోవాలా నేను అంటలేనా అందు కే ఉమ్ కథలు గిట్ల ఏం అంత నేనేగీ మిషన్ వర్ క్ చేస్తున్నారా ఈ బ్లౌజ్లు ఇట్లా కట్ చేద్దామని అనుకుంటున్నా ఇట్ల దీ ఇప్పుడు నాకు ఈ వర్క్ ఉంది గాబట్టి దానికి అసలు అది వీలు గాదు
అదే అదే వీలు గాదు ఎందుకంటే బ్లాజ్లు కట్ చేసి అవి కుట్టాలి వాళ్ళకు ప్రైస్కు దగ్గట్టు జేయాలి గదా
ఇదంతా ప్రాసెస్ ఉంటాదని నీకు మా పిల్లలకు ఇలాది ఇజ్ జేయనన్నడు కథలు ఎక్కువ ఏమనంటే రావడం కుషి టీవీ పెట్టుకోవడం చూడడం
ఉమ్
అదే జరుప్
ఉమ్ హూ
ఉమ్ ఏం కర్రీ చేసిర్రు ఈరోజు
నైటు చికెన్ దీసుకొచిండు
అవునా మీ సార్ తీసుకోచిండా
ఉమ్
ఉమ్ హూ ఎవరన్నా వచ్చిరా
ఎవ్వరు రాలేదు గానీ నాదే బర్డే ఉండే నిన్న
ఆహా అవునా నీది బర్డేనా
ఉమ్ బర్డే అయితే చేస్తా అని చేసిండు తెచ్చిండు ఇంట్లో స్పెషల్ గదా అని దెచ్చిండు
ఉమ్ హూ మరి మాకేమి ఇయ్యలేగా మరి పార్టీ
ఇంగ పార్టీ అంటే కొంచెం డబ్బుల ప్రాబ్లంల ఉండే
ఆమా
ఉమ్ అందుకనే కేక్ వట్ ఏం తీసుకోలే గాని మనం ఏదైనా పని చేసినప్పుడు అందరికి డబ్బులు పడి అందర సంతోషంగా ఉంటా తీసుకొచ్చి చిన్న బర్డే పార్టీ అని ఇస్తా అవసరమైన కూల్ డ్రింక్స్ అనియ తాపిస్తా
ఏ డబ్బులు వచ్చినప్పుడు
ఏదైనా పని జేస్తాం గదా
ఆహా వర్క్ చేసినప్పుడు అవి వచ్చినప్పుడు తాపిస్తావా
అట్లా బెటర్ గదా ఇప్పుడు మనం ఏం పని చేస్తున్నాం హౌస్ వైఫ్ లం గదా
అవునవును
ఉమ్ హౌస్ వైఫ్ లం కాబట్టి నేను చేయడానికి ఛాన్స్ ఏం లేదు కాబట్టి నా కష్టార్జితం తోటి ఏమన్నా క కష్టపడి తెచ్చుకున్న మాడితోటైతే చేస్తేయి మీరు గూడా హ్యాపీగా ఫీల్ అయితరు గదా నాకు కూడా సంతోషం అనిపిస్తుంది ఉమ్
ఉమ్ బానే ఉంటాయి అట్లా
అదే చేసుకున్నాం అప్పుడు
హమ్
ఇంకేంటి విశేషలు
ఇంకేముందిరా ఏముంది ఇదే వర్క్ మీకుథ లేదు బాగు అమ్న్న
ఉ ఇంకా చాలా ఉన్నాయి వినడానికి ఓపిక ఉంటే చాలా చెప్
అవునా ఆహా మళ్ళా చేసుకున్నప్పుడు మాట్లాడుకుందాం లేేని కథల గురించి ఇప్పుడు టైం లేదు కదా అదే మళ్ళా తర్వాతకి మాట్లాడుకుందాం
ఆ సరే